అరె ఎందుకు స్టార్ట్ టింగిన్పియట్లేదా
నాక్ తెల్సి మీరెత్తలేదనుకుంటా
నేనెత్తి గంటైతాంది చేశ్ ఫోన్ జేశేదే నేనూ నేనెత్తలే అంటా ఏమ న్నా లాజిక్కా
ఆ తిన్నారా అండి
ఎట్ల మీకిట్ల బ్రెయిన్ పన్జేస్తుందీ ఇంత బాగా
అంటె ఏమో అట్ల ఆ
ఎంతున్నా అంతే ఈసీ టాపర్స్ మీరు
ఆ అట్లేం లేదబ్బ మీరైతే సిహెస్టి బ్యానర్ ఫ్టే ఉన్నారు
ఆ యేంది ఎవర్ నేనా
ఆ
ఆ ఎప్పుడు జూస్నారు
అప్పుడూ ఒకసారీ మీ హెచ్ వోడి సార్ వాళ్లింటి ముందుర వెళ్ళింటే
ఆ
నీ ఫో మీ ఫోటో వాళ్లింట్లో కూడా ఉంది
ఏ కొట్టేస్తా నిన్నీ
ఆ
నిన్ని కొట్టేస్తే అట్లా ఇట్ల గాదు కొట్టేదీ
అవు
నా ఫోటో ఎందుక్ వెతుకుంటాడే హేషోడి జార్ నేను ఏమన్నా ఆ అప్పక ఏమన్నా దానం జేస్
మీరు ప్రియమైన స్టూడెంట్ అంట గదాన్ నుకో
అబ్బా మేబి దిష్టి దిష్టి దిష్టి బొమ్మ పెట్టుకొనింటా నా ప్లేస్ లో ఎవన్ తిన్నారండి. మీరు చాలానే అంటే మంచి హ్యూమర్ ఉంది మీలో
అట్లనా
ఉమ్ మీరేంది యాక్షన్ ఇస్ ఉబూబా
అవు
హుహ్ బానే జోక్స్ ఏసున్నారు.
అవును ఆ మీస్క్ మన స్కూల్ డేస్ గుర్ తున్నాయండి.
నాగ్ అసలు ఏం గుర్తులే వండి. అందుగే దానేం మిమ్మల్ని అడుగుతున్న అసలు ఏం గుర్తులేవ్. నార్టీ వేన్ మన్ తింగ్ అండి.
మీకు మన ఇంగ్లీష్ మేడం గుర్తుందా.
ప్రశాంతి మేడమా ప్రశాంతాంగా ఉంటుంది.
ఆ మేడం చానా బాగా చెప్తున్నారు కదా అసలు
అవునా
ఉహు్ అంటే లెసన్స్ కానీ భలే చెప్తారు మేడం.
ఆ కొంచెం ఆటిట్యూడ్ బట్ ఓకే బాగా ఏప్తార్.
ఆ అంటే ఆ మాత్రం ఉండాలా లేండి. ఇంగ్లీష్ మేడం వాళ్ళకి.
ఉమ్
కానీ భలేమి లెసన్స్ మాత్రం చనా బా చెప్తాంది మేడం.
నాక్ చాలా ఇష్టమైతుండే అసలు ఎంత బా పోటీ ఏసుకొని చదువ్ తాంటి మేమెంత
చనా బావుంటాంది గదా అస్సలు
ఆ మీరేమైనా షేర్ చేయండి దానక్ ప్లీజ్
ఆ అప్పుడు నీకు గుర్తుందా మేడము మనకి టెక్స్ట్ బుక్ బాగా చదివి క్వశ్చన్స్ అడుగుతాడం. పేరా గ్రాఫులో
ఆ ఆ అది గుర్తుంది.
మళ్ళీ ఆ తర్వాత స్పెల్లింగ్స్ కూడా అడుగుతా అండా అసలు
ఉహ్మ్ కదా ఎంత బాగ్ చదుకో మొంత్
ఆఆ ఇందా అప్పుడు మనకి ఎగ్జామ్స్ పెడితిందా.
ఆఆ
అప్పుడు సీసీ ఎగ్జామ్స్ మేడము క్వశ్చన్ పేపర్ ఏం చెప్పరు డైరెక్ట్ క్వశ్చ హేన్ అప్పుడు అప్పుడు చెప్తారు అప్పుటికప్పుడు రాస్తాము అందరికి అప్పుడు ఇరవై ఈ పద్దంది మార్కులు
ఆ ఆ అందరు చెప్తరు మామే చెప్పరు ఇంగ్లీష్ మీడయమే మేడమ్ ఏ ఏం చెప్పరు కదా కోశాసనస్ ఏం చెప్పరు
నాకి ఒక్కసారేమో అలాగ పెట్టింటె ఆ ఫస్ట్ టైం ఔట్టాఫ్ ఆఫ్ వచ్చింది నాకు ఎంత ఆనందం అయిపోయిందో అ
కదా ఏ సబ్జెక్ట్ లో వచ్చినా అంత హ్యాపీ అవ్వదు ఇంగ్లీష్ లో వస్తె బా ఎంత హ్యాపీ
ము
పిడుగులు
అసలు నిజం అండి అప్పుడు నేను మర్చిపోలేను అనమాట
ము
అంటే మామూలు అందరికి నైన్టీన్ అండ్ హాఫ్ నైన్టీన్ ఏ వచ్చింటే
అప్పుడు మీకు ఎప్పుడు అ ఎక్కువ వస్తాడి మార్క్స్ అన్నిట్లో ఎక్కువ తెచ్చుకుంటారు మీరు
ఆహా అట్లేం లేదు మామూలే
నేను అనుకుంటాంటి ఎట్ల చదువుతారా బాబు వీళ్ళని
ఆహా అసలు ఏం చదివేది లేదు అది ఏందో సుత్తి రాసేసి వస్తాంటి నేనైతే తెలుగు అయితే గిన
ఆ పొఎమ్స్ అంతా ఆ మీరు పొయమ్స్ అంతా ముందే రాసిస్తా అంటడి అందరికి ఎగ్జామ్ పెడితే మీరు మాత్రం బేన్న రాసేసి వెళ్ళిపోతంట్రీ మేడం వచ్చి అప్పుడు మీకు మిమ్మల్ని కరెక్షన్స్ చేయమని చెప్తాండే కదా
ఆ కరెక్షన్ చేయమంటాండ నేను ఒకసారి ఎక్కువ వర్క్ చెప్పు ఆ
ఆ ఈ పాపకు కొంచెం యాటిట్యూడ్ ఎక్కువయిపోయింది చదివేసి చదువుతుందని అనుకుంట కుంటాంటి
అవునా నిజమా
ఆ నిజంగానే అనుకుంటాంటీ
కానీ నాకు అట్ల ఏమి అనిపిస్తుంది అనిపిస్తండ్లేదు
ము ఏమో నాకు అనిపించింది కొంచెం మారిపోయావేమో అనుకున్న అంటే మనకు అప్పుడు ఎక్కువ బాండ్ లేదు
అవును నిజం మీరు అంతా వేరే గ్రూప్ లో ఉంటాండి
నాకు అసలు ఐడియా లేదు అంటే ఎప్పుడు థర్డ్ క్లాస్ వరకు మనంమంతా కలిసున్నాం కాబట్టి
కలిసి ఉన్నాము ఇంక మీరు అప్పుడు ఫోర్త్ కు అంతా సపరేట్ చలివిడి కదా మీరు వాళ్ళు బ్యాచ్ అయిపోయింటారా మళ్ళీ సిక్స్త్ కి అంతా కలిపినారా ఇంకా అ ఇప్పుడు కూడా వాళ్ళతోనే ఉంటుంది వుంట్రి ఇంగ అప్పుడప్పుడు అమావాస్యకో పుణ్యానికో నాతో మాట్లాడతాంటివి అంతే
నేనా నా గుర్తు లే అప్పుడు ఆ అప్పుడు శ్వేత వీళ్ళంతా ఫ్రెండ్స్ అయింట్రీ కదా కొంచెం బాగా
ఆ అవును
ము సో దాని వల్ల
అవున్లే
అప్పుడు నేను అర్షిత, శ్వేత, సాయి వీళ్లంతా ఎక్కువ కొంచెం క్లోజు ఎక్కువ ఐంట ఇప్పుడు మీరు నిన్నారు మీక్ కు మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉండినారు లే అప్పుడు స్వాతి ఉండింది వహితా వాళ్ళంతా ఉన్నా
అప్పుడు నేను ఫుల్ మర్చిపోలేద అంటే వహీదా వాళ్ళు సిక్త్ వరకే అండి.
ఉమ్
ఇంకా మళ్ళీ ఆ తర్వాత నుంచి అక్ష ఆ అని పిల్ల వచ్చేండి సిక్స్త్ కి స్వాతి సపరేట్ అయిపోంది. పోయిందా గుర్తుంద
ఆ స్వాతి వచ్చిసింది నేను అప్పుడు అడిగిన స్వాతికి ప్చ్ వెళ్ళిపోతావా అట్లా అంత అడిగిన
వెళ్లిపోయింది తను అప్పుడు స్వాతితో క్లోజ్ గా నింటిని నేను సిక్స్త్ వరకు కూడా స్వాతి నేను క్లోజ్ ధన్యవాదలు
అవున్లేండి అప్పుడు మీరు సేమ్ ఇంటి దగ్గర కదా బాగా క్లోజ్ గా ఉండింటిరి నాకు ఫిఫ్త్ వరకు స్వాతి క్లోజే అండి మళ్ళీ ఆ తర్వాత నుండి చాలా దూరం అయిపోయినాం మేం అస్సలు.
ఎందుకు
అంటే అప్పుడు బేంచిలు మార్చినారా
ఊ
ఇప్పుడు నాకు బాగా గుర్తుండ బెంచ్లు మార్చింది అప్పుడు అక్షయ మా బెంచ్ లోకి పడి ఇందా అప్పుడు స్వాతి కూర్చొనిక వస్తాండే ఆహా ఫస్ట్ ఫస్ట్ బెంచ్ అప్పుడు ఆ పిల్ల ఆ మామూలుగా ఫ స్ట్ బెంచ్ పిల్లలు ఏది చెప్పినా కూడా త్వరగా పని చేయాలని ఆ పిల్ల కొద్దిగా లేటు గా ఉంటాండ. ఆ
ఊ
అందుకు మేడం వచ్చేసి ఆ పిల్లని మా బెంచ్ లోకి వేసింది అం అప్పుడు మేము క్లోజ్ అయిపోయింటిమీ అంటే మాట్లాడతా అండి హ పిల్లా మళ్ళీ ఆ తర్వాత ఇంక స్వాతి అప్పుడు నాకు ఫిఫ్త్ నుంచి క్లోజ్ కదా మళ్ళీ వేరే బెంచ్ లో మీరు ఫస్ట్ బెంచ్ లో ఉండ్రీ ఇక క్లోజ్ కాబట్టి అప్పుడు నాతో ఎప్పుడు ఈ బెంచ్ లోకి వస్ సన్న ఆ నేను మీ కంటే ఒక థర్డ్ బెంచో ఫోర్త్ బెంచో అండి.
అదే కదా మీరు రేఖ, నువ్వు.
ఆహా నేను నేను శ్రావణి ఇంకో ఇంగో పిల్ల శ్రీ విద్య అనేసి ఉండలి. అక్షయా దా అప్పుడు స్వాతి నాతో మాట్లాడేకి వస్తాండ అప్పుడు అక్షయ కి నాకు గొడవ
ఎందుకు
అంద బెంచిలోని ఆ అండి మీ ఫ్రెండ్ మాట్లాడించుకోండి ఎట్లా అనేసి
ఎవరు అక్షయ నా
అంటే ఇప్పుడు అంత పరిచయం లేదు కదా ఇంగ అలా అనేసి స్వాతి మన క్లాస్ లో సిక్స్త్ అంత చదవలేకదా కొన్ని రోజులు వచ్చింది అంతే
ఉ సిక్స్త్ లో వచ్చింది అనుకుంట తను సెవెంత్ లో వెళ్ళిపోయాంది
సెవెంత్ లోనా వెళ్ళిపోయిండేది ఓ అయితే సిక్స్త్ వరకు ఉంది లే మంతో పాటు
ఉ
ఇంకా మళ్ళీ వేరే స్కూల్కి వెళ్ళిపోయ అక్కడ ఉండి ఫుల్ ఆ కొత్త ఫ్రెండ్స్ వచేసారు
చాల టోటల్ ఇచ్చయింది
ఆ అవునండి నిజమే
ఏం చేస్తాం అంతే
ఆ
ఎట్ల తిరిగి మనం అంత డేస్ట్నిలాగ అందరు ఇక్కడికే వచ్చినాము కదా
ఆ అంతే స్కూ
నాకు నిజం ఇంటర్లో వాళ్ళంతా ఉనిన్నారు ఆడ నారాయణలో ఇక్కడ మీరంతా ఉన్నారు
అవును ఇప్పుడు కూడ మీరు అందరితో మాట్లాడతారు
ఆ అంతే లేదు
అంతేం లేదా మామూల్గా పావని వాళ్ళని నేను అస్సలు అనుకోలేదు తెలుసా టెన్త్ వరకు ఇంకా అందరు సపరేట్ అయిపోతారు ఇంకా మళ్ళీ అందరూ వేరే వేరే కాలేజ్కి వెళ్ళిపోతారు మీరు కూడ ఇంకా పావని ప్లేస్ సువర్ణ భర్తికి అప్పుడు అంటే మా మా కాలేజీ కే చేరిండ వేరే పిల్ల
ఉ
ఇంగ మళ్ళీ బీటెక్ కూడ సేమ్ అయిపోయిండ అంటే మేము స్కూలు ఇంటరు పిల్ల మాత్రం ఆ ఇప్పుడు కూడ కనిపిస్తుంది అంటే ఇంటర్లో మంచిగా క్లోజ్ అయిపోయింటాం అనమాట వాళ్ళ ఇంటికి పోయేది వాళ్ళ ఇంట్లో
పావని వాళ్ళు మీరా
అవునం చాన సేపు అసలు వాళ్ళ ఇంట్లోనే వుంటన్టి వాళ్ళ ఇంటికి వాళ్ళు మా ఇంటికి వచ్చేది మేము వాళ్ళ ఇంటికి పోయేది ఇంకా ఎంసెట్ ప్రిపరేషన్ కి అయితే ఏం చేసామంటే ఒక పాప ఉంది వెన్నెల అని వాళ్ళ ఇంటికి పోయి చదువుకునే వాళ్ళం
పావని కూడా
ఆ నలుగురు ఎంగో పాప కావ్య అనే పాప ఉండే
మ్
అది కూడా హైలైట్ ఏమో తెలుసా క్యారిల్ కట్టుకుని వాళ్ళ ఇంటికి పోయి తిని చదువుకునే వాళ్ళం
పా ఎమ్ సెట్ లోన
ఆ ఎం సెట్ హాలిడేస్ అప్పుడు ఆహా చీ ఎంసెట్ హాలీడ్ అంట చీ అది ప్రిపరేషన్ హల్డీస్
మేము అప్పుడు కాలేజీకి పోతాంటిమి నారాయణ కాలేజ్కి
అవునా ఎంతేనా మీరు నారాయణ బిడ్డలు
ప్పా అదే డోక్కు కాలేజ్ పో
ఎందుకండి అట్లాంటావ్